హలో
హలో హలో నమస్కారమండి
నమస్తే అండి నేను మాట్లాడేది మీక్ క్లారిటీగా వినిపిస్తుందా
హలో
హలో
ఆ అవునండి క్లారిటీగా వినిపిస్తుంది ఆ వినిపిస్తుందండి నా వాయిస్ మీకు వినిపిస్తా ఉందా
ఆ వినిపిస్తుందండి
ఆ తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ ఏ
ఖాళీగా ఉన్నారా ఆహా ఓకే అండి మీ విలువైన సమయం మీ విలువైన సమయానం మా కొద్దిసేపు కేటాయించగలుగుతారా
ఆ ఖచ్చితంగా చెప్పండి
ఆ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటామా అండి ఫైవ్జీ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందామా అండి
ఆ ఓకే అండి
ఆ
అంటే మీ లైఫ్ని అవి ఎట్ల ఇంపాక్ట్ చెస్ ఆ చెప్పండి
అంటే మీరు పాస్ట్ థింగ్ ఆ ఆ పాస్ట్కేళ్తే ఆ అప్పుడుండే టెక్నాలజీకి ఇప్పుడుండే టెక్నాలజీకి మరి నెక్స్ట్ ఇప్పుడు పిల్లోలు గాని చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా అప్డేట్ అవుతు న్నారు వాళ్ళకి ఏమేమి ఉపయోగపడుతున్నాయో దాని గురించి కొంచెం వివరించగలుగుతారా
ఆ ఖచ్చితంగా అండి టెక్నాలజీ అంటారా అంటారా అసలా ఆ మనం చిన్నగున్నప్పుడు చూసుకొని చూసుకునేలాగద్ తే మనం చిన్నగఉన్నప్పుడు ఎట్లుంటింటివండి అసలు ఆ ఏ స్కూల్ కి పోవడం రావడం స్కూల్లో హోమ్ ఆ చ్ కీప్యాడ్ మొబైల్ కూడా ఎప్పుడు మనం టెన్త్ లో ఉన్నప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడో అప్పుడు కూడా నైన్త్ టెన్త్ ఆ ఏజ్ లో కూడా మనం కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేసాం ఇంకా చిన్నప్పుడు స్కూల్ డేస్ అంటారా స్కూల్ కి వెళ్ళొస్తాని స్కూల్ లో చెప్ హోంవర్క్ రాసుకోవడం ట్యూషన్ పోవడం మళ్ళా వచ్చే ఆ హోం వర్క్ చేసుకోవడం నైట్ అయితేనే కొంసేపు అమ్మ డాడీ తో మాట్లాడడం మో లేదంటే మహా అయితే టీవీ చూసి పడుకునేటోళ్లం ఇప్పుడు పిల్లలకి ట్యూషన్ లేదు ఏం లేదు జస్ట్ కాలేజ్ కి పోయి వచ్చినామా వాళ్ళ హోమ్వర్క్స్ కూడా అందులోన మళ్ళీ మొబైల్ కే పెడుతున్నారు టీచర్స్ అప్పుడు మనం చదువుకునే ఆ వాట్సాప్ చేసారు మనం చదువుకునేటప్పుడు అయితే డైరీస్ ఉండేవి ఆ డైరీలో ఏమేమి హోమ్వర్క్ ఇచ్చినామని ఒక్కొక్క టీచర్ ఒకటి రాస్తే ఇంటికి వచ్చిన తర్వాత డైరీ చూసుకొని హోంవర్క్ చేసుకొని పోయేటోళ్లం ఇప్పుడు ఇప్పుడు అసలు ఉన్నాయా అండి అవన్నీ ఆ వాళ్ళు ఏం చదవాలన్నా ఆ జస్ట్ ఇవన్ ఆ మొబైల్ లోనే ఉండలా ట్యాబ్స్ అయినా ఉండాలి వాళ్ళకి ఇప్పుడు ఏ ఒక్కరు కూడా బుక్ బుక్ తీసుకొని చదివే టోళ్లులేరండి పిల్లలు ఇప్పుడు
అవునండి ప్రతి ఒక్కరు అడిక్ట్ అయిపోయారండి అసలు ఫోన్స్ కి టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారండి అసలు చాలా అద్మానంగా అయిపోతున్నారు పిల్లలు కూడా అంటే టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి గాని దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని
చ్ ఆ అంటే చిన్నపిల్లలకి ఏం తెలుస్తాందండి ఏం తెలుస్తుందండి అ అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటది కాబట్టి వాళ్ళు దానికే అడిక్ట్ అయిపోతారు చదువుకోవాలన్న ఆశ ఉండదు ఎందుకంటే పొద్దున్నించి చదువుకునే స్కూల్లోనే ఉండొచ్చు కాబట్టి ఇంటికి వస్తేనే కొంచెం అట్లా ఒకటో రెండో ఇ న్స్టా రీల్స్ చూసినారనుకోండి అయిపోయా
అవునండి ఆ అదిగాక ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ కొత్తగా అండి ఇప్పుడు అసలు ఇంక మార్నింగ్ రెడీ చేసి పంపయడమేనండి ఏట క్లాక్ పంపిస్తే పిల్లలు ఇంగ ఈవనింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఇంటి మొహమే చూడరండి అక్కడే టిఫిన్ అక్కడే లంచ్ అక్కడ ఈవినింగ్ స్నాక్స్ అంటే అవన్నీ చేస్తున్నారు ఇంగ ఇంటికి వస్తానే అమ్మ నాన్న చానా పిల్లలు అరిచి అలిచిపోయింటారు కదా పాపం కష్టపడి వచ్చింటారు అని కొద్దిసేపు సెల్లు ఇయ్వడము ఇంకా సెల్లు కతికిచ్చ చెడ మాడి ఆసలూ
ఆ వాళ్ళ మొబైల్ లో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు ఏం తెలియటం లే ఈ మధ్య అయితే ఆబ్బ ఇంకా బయట ఆడుకోవడమే తగ్గిపోయింది వాళ్ళు అసలు ఎప్పుడు ఫోన్ ఫోన్ ఫోన్ ఆ మనం చిన్న గుడి విన్నప్పుడు అసెల ఫోన్ ముఖం చూడకుండా ఎప్పుడు బయట ఫ్రెండ్స్ తోనే ఆడుకుంటూ తిరుకుంటు ఆ కానీ టెక్నాలజీ అంటర్ ఆ
టైమ్స్ అయితేనే మనము బాగా అందరం కలిసి పిల్లలంతా ఒకచోట గ్యాదర్ అయ్యి బాగా ఆడుకుంటా ఈవినింగ్ ఎయిట్ ఉఇంటికి పోకోకుండా ఈడే ఆడుకుంటా కుంటా అంటడి మండి అసలు ఇప్పుడు పిల్లలు ఫోను
ఆ
వాలుయిక బయట ప్రపంచం మోస్ట్ మొత్తం లేదు ఆ టెక్నాలజీ ఎక్కడ టె ఇ కూడా లేదండి ఫోన్ ఒక్కటే కావాలి మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు చానా అద్మానం అండి అసలు ఫోన్ ఫోన్ ఫోన్ అసలు ఫుడ్ దినరు ఆ ఆ ఫు ఫుడ్ తినరు అసలు ఇ మాట వినరు ఎందు లేండి అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే భయ వేస్తుంది ఎన్ని టైమ్ ఇలా తలక కింది తలది కిందికి ఉంచుకొని చూస్తానే ఉంటాంటారండి అసలు ఏమి చూస్తంటారు కూడా అర్థం కాదు
వాళ్ళ కళ్ళు ఏమైతాయి పేరెంట్స్ కొద్ది కూడా ఈ మధ్య ఆలోచించారండి ఆ పేరెంట్స్ ఎట్ల అనుకుంటారంటే అదే వాళ్ళకి మొబైల్ ఇచ్చేసినాం అనుకో మన పని మనం చేసుకోవచ్చు కదా మొబైల్ ఇస్తే ఏచారు ఏం అడగరు ఆ మొబైల్ ఇసి త తిండి కూడా మర్చిపోతారు రెండు పిల్లలు
అవునవునండి ఇప్పుడు ఇంతకు ముందు ఆ మన చిన్నప్పుడుయితే అన్నా అన్నాలు అన్నం తినకపోతే బయటకి ఎత్తుకున్నీ వచి అమ్మ అమ్మ వాళ్ళు చిందమామ రావే జబిలి రావే ఆయన పాటలు
కుంటూ తినిపచ్చేటోళ్ళు ఇప్పుడు అదంత కష్టమ ఏం లేదండి మొబైల్ ఇచ్చేసి అయిపోయా ఆ మొబైల్ ఇచ్చేసి తింటారు కొంచెం ఉ ఆ తినేదైనా ఒంటికి పట్టాలి కదండి
అదే కదా అదేదో మొన్న డాక్టర్ చెప్తా ఉండరండి యూట్యూబ్ లో ఆ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా అయిపోతున్నంటే ఆ మనకు పాస్ట్ డేస్ లో ఒక సినిమా వచ్చింది జమ్మల లక్కడి బొమ్మని మీరు కూడా చూసిన కదండి ఆ ఆ ఇప్పుడు బయట ఫుడ్డు ఆ కల్చర్ ఆ టెక్నాలజీ అన్ని అట్లా అయిపోవడం వల్ల అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతున్నారు జబల బొమ్బ అన్నట్ల అయిపోయిందంటడి నిజంగా తను ఆ ఫోన్ జీంద ఉడి అసలు
ఊ కానీ అంటి తన్నాయి కానీ ఏం బాగిలెన్ నే ఇంతటి టెక్నాలజీ వచ్చేసీ ఆ రోజులే బాగుండేటివి
ఆ మనం ఫైవ్ జీ కే ఇట్లున్నాము ఇంత హడలిపోతున్నాము ఇంకా సిక్స్ జీ సెవెన్ జి వస్ వత్తే ఎట్లుంటాదో అండి ప్రపంచం
ఆ ఇప్పుడ్ చిన్న పపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దయ్యేసరికి వస్తాయండి అవి కూడా అసల నిర్మోమా
వచ్చేస్తాండ్ ఓ మనం మన కాలంలోనే మన టైమ్ లో ఉన్నప్పుడు టూ జీ అంటే టూ జీ త్రీ జీ ఉండిడేద్ది ఇక మనం పెద్దలు అయిపోయినప్పుడు కూడా ఫోర్ జి ఫైవ్ జి వచ్చేసింది ఇప్పుడు మన పిల్లోళ్ళకి ఇంకా సిక్స్ జీ సెవెన్ జీకి వెళ్ళిపో టారండి మనుషులు మనుషులా ఉండరు
ఆ అదైతే కరెక్ట్ అన్ మీరి ఆ అసలు మనం చిన్నగున్నప్పుడు అయితే హా పర్ మంత్ కి కలిసి వన్ జిబి డేటా అట్లుండేటివి
అంతే అంతే అవునండి కరెక్టే అవునండి
ఇప్పుడు పర్డేకి వన్ జిబి వన్ జిబి సరిపోదు పర్డేకి ఉ
వును అప్పుడు ఇప్పుడాకట్లా స్మార్ట్ లాగ్ స్మార్ట్ థింగ్స్ కాదండి అప్పుడు స్క్రాచ్ ఇట్లా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని కార్డు తీసుకుంటే అద్ స్క్రాచ్ చేసీ
స్ ఆ దానిలో ఉన్న నంబరూ ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి ఇస్తే పిల్లలు ఆ ఆ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు చేయలేవుడా అండి ఏం జేయాల దీంతో అని అడుగుతారు బాగా
చేలేరన్
ఆ అప్పుడు అందులోనూ జాగ్రత్తగాస్ స్టార్ట్ చేయాలి లేకపోతే నెంబర్ పోతాది ఏ వన్ రూపీ కాయిన్ థిస్ ఆగ్ దాన్ని కూడా నెయిల్స్ తో ఆ ఇది రప్ జేకుండా జాగ్రత్తగా వన్ రూపీ కాయిన్ థిస్ కొని స్మూత్ గా రబ్ చేసుకొని ఆ నంబర్ ఎంతక్
ఆవు మరి నాన్న నాన్నవాళ్ళు తిడతారని పోతే మరి కొనుక్కోవల్ల మరి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టల్ల అమ్మా అప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టేకే తనకలాడుతాండ్రి అండి ఇప్పుడు వేళ్ళు వేళ్ళు వేళ్ళు వేళ్ళు కస్ చూడండి బయటికి పోయినామంటే అసలు థౌజండ్ రూపీస్కి వాల్యూ లేదండి అసలు మన్
ఎందే కాదు థౌజండ్ ఇస్తే ఏం చేసుకోవాలి దీన్ని అన్నట్
ఆ అన్నట్ అయిపోయింది మన్న మా ఇంటి పక్కన ఒకతను ఆ వల్ల కూతురికి బట్టలు కావాలంటే పదహైదు వేలు ఇచ్చాడండి ఇంకా అసలు సరిపోదేమో ఇంకా కొంచెం కావలేమో తీసుకెళ్ళు అని అంటున్నాడండి అస్
ఆహా ఓ ఫిఫ్టీన్ థౌసండ్ కి బట్టలు రావనుకుంటున్నారేమో అండి వాళ్ళు
ఆ రావు ఇంకా తక్కువ అంటే సరిపోదేమో ఇంగా కొంచెం ఇస్తాను తీస్ తీసుకెళ్ళు అని అంటున్నాడండి అతనైతేను హ్మ్మ్
ఇల్ ఎందుకండి బట్టల పైన అంతంత డబ్బులు పెట్టడం వేస్టే కదా అందులోను అమ్మాయిలు అంటేను ఒకసారి రెండు సార్లు వేసుకో వేసుకొంగానే దాన్ని ఇంక మళ్ళీ ఏ ఫంక్షన్ వచ్చినా ఇది మొన్న వేసుకున్నాను కదా ఇప్పుడెం వేసుక్ కున్నింది అందరు ఆల్రెడీ అందరు చూసేసినారు ఈ డ్రెస్ అనే ఫీల్లో ఉంటారు ఆ హ
ఎందో అండి మరి వాళ్ళ డాడీ ఏదో పెద్ద జాబ్ హోల్డర్ కాదు అండి ప్లంబరు హు
ఉ
ప్లంబరు ఎంత అసలు విచ్చలు విడి బా బా బా బా బా
కూతురు అంటే
అది కదా అండి కరెక్ట్ పాయింట్ హు
ఉ
అట్ల కాదండి అంటే తను కూడ రాండం గా గుతంటే కదు పన్నులు కూడా ఎక్కువ ఇకవు కదా కానీ అంత పిల్లలు అంటే అంత
కానీ తను కూడ అర్థం చేసుకోవాలి కదండి
ఆ మరి వేసిన బట్ట కట్ట కట్టిన బట్ట కట్టదంట అండి అసలు మారుస్తు స్తా ఉంటా అంటదంట
ఆ అంతే ఆ టెక్నాలజీ
అంత టెక్నాలజి య ఆ
ఆ అదేవంది
అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండి అబ్బాయిలు చూసార మీరు అబ్జర్వ్ చేశారా బెంగళూరు అట్ల పోతే అమ్మాయిలు స్లీవ్ లెస్ వేసుకొని పోతారు బయటికి అబ్బాయిలు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉండే టీ షర్ట్స్ అట్లాంటివి వేసుకొని వస్తున్నారండి బయటికి రివర్స్ అయి పోయిందండి అ ఆ జంబలక్కడి జారుమిట్టాయ అన్నట్ల అయిపోయిందండి ఆ
అదే చెప్తున్నాం కదా టెక్ టెక్నాలజీ అని అన్నిీ తిరిగిపోతున్నాయ్
బట్ అనే దాని దగ్గర కూడ మనుషులు కూడా చాలా చెడిపోతున్నారండి అసలు
అ కదా అండి చాలా జరుగుతున్నారు
ఇంక సిక్స్ జి వస్తే ఇంక పట్టేకు ఉండదేమో మనుషుల్ని ఇంకా
కరెక్టే అండి
ఆ ఓకే అండి మీ విలువైన సమాచారం మాకు చేరవేసినందుకు ధన్యవాదములు
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ